ఎలా ఉన్నావ్
బానే ఉన్నా నువ్వు
నేను కూడా బానే ఉన్నా
తిన్నావా ఏం లేదు ఖాళియే
ఎట్ ద ఎల్
మా అక్కతో ఫోన్ మాట్లాడుతూ ఉండే హా అందుకే ఇందాక లిఫ్ట్ చేయలేదు
ఆహా తిన్నావా
తిన్నా అప్పుడు కాలేజ్ లో
ఆహా ఏమ్ తిన్నావ్
టొమాటో ఎగ్
ఆ
నవు తిన్నావా
ఆ తిన్న ఫ్రైడ్ రైస్ తిన్న
ఆహా
ఇప్పుడు మమ్మీ పప్పుచారు చేసింది
ఊహూ
ఆ
రేప్ వేల్దామా కాలేజ్ కి
నేనైతే వస్తలేను నూ గూడా స్కూల్కి వచ్చేయ్ నాతోని ఒక డ్యాన్స్ నేర్పిస్తా
డ్యాన్సా ఒక్క రోజులో అయిపోదు డ్యాన్స్
రెండు రోజులు పోదాం
ఆ అమ్మో నేన్ నేర్పించా
హ
నెక్స్ట్ టైమ్ చూద్దాం
సరే ఉట్టి గైతే రా రేపు స్కూల్కి
నువ్వు వచ్చి తీసుకొని వెళ్లు
ఆ సరే వస్తా రెడీ అయ్ కాల్ చెయ్ వస్తా పోదున్న
ఏ టైమ్కి
నేన్ చెప్తా రేపు మార్నింగ్ అప్పుడు రెడీ అయి చెయ్
నువ్ ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి నేను మార్నింగ్ లేస్తా
నూ ఎలాగో జల్దీ లేస్తావ్ కదా
ఒకవేళ కాలేజ్కి వెళ్ళను అంటే కొంచెం ఎయి
ఎయిట్ ఎయిట్ థర్టీ చాలా అంటే చాలా జల్దీ
ఓ
ఆ
మనం ఏ టైమ్ కి వెళ్తాం టెన్ ఆర్ లెవెన్ అట్లానా ఓ
ఆ
సరే
ఆ నేను చెప్తా మమ్మీని అడిగి అప్రాక్స్ టైం
హా
ఆ ఇంకా చెప్పు
చెప్పాల నువ్వే
ఎలా ఉన్నారు అందరుూ ఇంట్లో
బానే ఉన్నారు
ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది
ఇంకా స్టార్టే చేయలేదు
ఎందుకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంట కదా
ఎందుకండ ఉంటాయి ఉంటాయి
ఆ
చేస్తా శ్లోగా
ఆ స్లోగా కూడా ప్రిపర్ అయితే నో టాపర్ే కదా
ఆ నీను టాపర్ జోక్ ను బై టాపర్
ఏహ అట్లా ఏం లేదు
ను్ జస్ట్ వన్ నైట్ ప్రిపేర్ అయి కూడా ఈ ఐటి బై ఐటి సెవెంటీ ఫైవ్ ప్లస్ తెచ్చ కొన్నా హ
ఆా నువ ను్వు చాలా ట్యాాలెంటెడ్ అమ్మా
నీనా జోక్
అవును
నో ట్యాలెంట్ తండడం ఒక టాలెంట్ అయితే అప్పుడు నేను టాలెంట్ నుకు నన్న అప్పుడప్పుడు కిస్తతో అప్పుడుపుడు న తీసెస్తతో
అట్ల చేయాలి ఇకా డైబష క మీ
ఇంకా చెప్పు చెప్ప నువ్వే
ఏం కర్రీ వండుతున్నారు
మాది మార్నింగ్ ద కారీ జస్ట్ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది
మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అదే తింటార
హా మేము ఉండేది ఇద్దరం మా ఇద్దరి కోసం త్రీ టైమ్స్ వండలేం కదా
త్రీ టైమ్స్ కాకపోతే టూ టైమ్స్ వండొచ్చు గదా
టూ టైమ్స్ కూడా లేదు
ఆ
ఈ ఒక్కసారి వండిన కర్రీస్సే ఇంకా చాలా మిగులుతది ఇంకా టూ టూ కర్రీస్ వండితే మాకు వన్ వీక్ వరకు అవే అయితాయి మళ్ళి
అర వసమై వసమైపొనాయె వసమే పకడ్నా అచ్చేసే పకడ్ అచ్చేసే దో హాథ్ సే హా
ఎవరు అది
మా అక్కయ్య బిడ్డ
అక్కయ బిడ్డ
ఆ
కూతురు ఆర్ కొడుకు
కూతురు
ఓకే ఓకే
ఆ
ఫుల్ టైమ్ పాసా
ఆ ఫుల్ టైం పాస్ అందరేం చేస్తాన్నారు ఇంట్లో
ఏం లేదు ఖాలీ ఖాలీయె
ఆ ఇప్పుడు మీరు రామ్నవమి రోజు ఏం చేస్తారు
ఆ మార్నింగ్ ఫ్రెష్ అయి టెంపుల్కి వెళ్తాం
ఆ
టెంపుల్ లో కళ్యాణం ఉంటది ఆ కళ్యాణం చూసేసి నార్మల్ ఇంటికొచ్చి నార్మల్ ఇంక
ఆహా
హా ఆ రోజు నాన్ వెజ్ ఏం తినము
ఆహా
కొందరు ఫాస్టింగ్ ఉండే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు
ఆ ఉగాదిదు ఉగాది రోజు నువ్వు పచ్చడి ఇంకా అవి పూరీలు తీసుకురాలే
అప్పుడు హెల్త్ బాలేకుండే కదా సంథింగ్ సంథింగ్ అయింది కదా అందుకే తెలీదు
ఆహా
హా
ఆ హా ఇంక చెప్పు
చెప్పాలి నువ్వే
మీకు ఏ కర్రీస్ చాలా ఇష్టం వెజిటేబుల్స్ లో
వెజిటేబుల్స్ లో అయితే ఆలూ ఫ్రై దాంతో చారు కాంబినేషన్ ఇష్టం అండ్ హా న ఫేవ్రెట్ కాంబినేషన్
అహా
ఇంకా కొన్ని టమాటోస్ పుల్ల పుల్లాగా ఉంటయ్ కదా ఆ టొమాటో కర్రీస్టం
ఆహా గుత్తి వంకాయ కూడా ఇష్టం అనుకుంట కదా
హా అది కుడా
ఆ
ఇవాళ ఐతే చాలా బిజీ ఉండే కాలేజ్ నుంచి ఒచ్చినప్పుడు
ఆహా స్కూల్కి వెళ్ళినవ నువు కాలేజ్ నుంచి మీ స్కూల్కి
ఆ కలేజ్ నుంచి స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇ ఇంట్ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తన కూతుర్ని తీస్కొచ్చిన అదే పయ్లో ఉండే
ఓహో అన్ని పనులు చేస్తున్నవ్ గనీ మా పని మాత్రం చేయడం లేదు
నీ పనీ బయట ఉంది గదా అందుకె
కనీ జస్ట్ టూ మినట్స్ పని మాత్రమె
సరే రేప్ వెళ్దం
సారె
రేప్ డాడీ కాగసగర్లో ఉన్నరు వాదా
ఔహో
వెళ్ళొచ్చు డాడీ ఉంటే ఏమన్న ఏమన్న చెప్ తడు ఎందుకు ఇక్కడా అక్కడా ఓన్లీ త్రీ ప్లేసెస్కి పర్మిషన్ ఉంది నాకు మా స్కూల్, కాలేజీ, నా తమ్ముడు స్కూల్ అంతే
ఆహా
క్కజా గుడా వెళ్ళనియారు
ఓ ఉ
మార్కెట్కి పోవాలంటే గుడా ఆటో ఏం చేయాలంటే గుడా ఆటో ఎగ్జామ్కి గుడా అప్లై చేయడాని డాడీ ఎ తీసుకెళ్తారు నేన్ ఒకటే వెళ్లి అప్లై చేస్కుంట అంటే వినరు
భయపడ్తారు ను మళ్ళీ ట్రాఫిక్లో ఎక్కడ పడిపోతావని
ఏ అట్లేం లేదు కానీ నల్గురు నలుగులు మాటడులు అంటారు అందుకే
ఔనా
హా హా అంటే ఏమేమో అంటారు గదా అమ్మాయి ఒక్కతి ఇక్కడ వెళ్దాన్ది అక్కడ వెళ్దా ది
హా
అందుకే ఆ అందుకేమేమో అంటారు అందుకే వెళ్ళనియారు ఒకటే దానికి
ఆహా
ఇంకా ఫ్రెండ్స్ తో తిరిగితే ఇంకేమేమో అంటారు అందుకే
ఓ
ఆ సరే మరి తర్వాత చేస్తా
సరే
బాయ్
భాయ్